విన్పిస్ థినాకా
వినిపిస్తుంది
ఉమ్ ఆ అనిపిస్తుంద కా తిన్నవా
ఏం తిన్నాను ఇప్పుడే ఫనిష్ అయ్యంది నువు తిన్నావా
ఆ ఏం చెస్టునవ్ పప్పు అక్క పప్పు పప్పు అప్పుజ్జనరెట్టి అన్నం
సున్నదట్ట నేను సాంబార్ చేసి వాను పాపడాలు వేయించాను ఎగ్ ఫ్రై ఎగ్ ఆమ్లెట్ చేసాను ఇన్ని చేశాను పని మొత్తం మొత్తం స్టవ్ అంతా దూరం అయిపోయింది
కష్టము మ్
మ్ డెలీ ఎలా హెల్ చేస్తారా ఎవరైనా ఉన్నారా చేయడానికి నువ్వే చేసుకున్నావా
నేనే చేసుకోవాల అక్క అంటే అత్తగారి ఇంట్లో ఉ అత్తగారి ఇట్ ఉంటే మాత్రం అన్నీ నేపిస్తాను వీడు అమ్మ వాళ్ళ ఎట్ంటే ఏం వ వాళ్ళే చేసి పెడతారు ఉమ్ ఏదైనా కావాలంటే అమ్మ చేసి పెట్ ఏదనా అవసరమై అన్న నాన్న ఇళ్ళ చేసి పెడతారా నమ
అక్కడికి వెళ్ళినమంటే ఇగ మనమే
ఇంకా ఆడైతే ప్రతి ఒక్కటి నేనే చేసుకోవాలి ఇంకా
మానింగ్ లేవడం దగ్గర నుంచి టికీ తోటి ఊడవడం తోటి స్టార్ట్ అవుతుందంటే నైట్ పడుకునేదాకా
పని చేసుకోవడం వరకు సరే పని చేసుకుొని మళ్ళీ వాళ్ళకి పెట్టాలి మళ్ళా
మళ్ళీ మనం తినాలి అవి అన్నీ తోమాలి చదువుకోవాలి ఏం చేసినా పనియే
ఊ మళ్ళీ వాళ్ళకు పెట్టకపోయినా గానీ మాకు పె ట్టలేదు అని అంటారు
ఆ ఇప్పుడు వాషింగ్ మిషిన్ అచ్చినా వాషింగ్ మిషన్ లో డైరెక్టు
అది కొంచెం టైం పాస్ ఆ అది కొంచం టైం సేవ్ అవుతుంది అది వాషింగ్ బటన్ అనేది వాషింగ్ మిషన్ లేసి గూడా ఏదనా పని చేసుకోగలం నా కలా నా కలా లేదు నేనే ఉతుక్కోవాలి నేనే పని చేసుకోవాలి ఊ ప్రతీదీ ఏమఃటే గ్యాస్ ఒకటి ఫ్రీ వస్తాది కాబట్టి వాటి మీద చేస్తాను వంటంతా
వంటంతా అంతే గదా మళ్ళొక్కొక్కరు ఒక్కొక్ క్కర్ దిన్ టారు కదా అందరు ఒకటే కర్రీ ది దినరు గదా అదొక ప్రాబ్లం కదా
మార్నింగ్ ఒకటై మార్నింగ్ ఒకటి చేయాలి మళ్ళీ ఆఫ్ త్తే నేను మళ్ళీ ఈవినింగ్
హ్ మళ్ళీ నైట్ మళ్ళీ లేకపోతే మార్నింగ్ టీ టెన్ అయితది మళ్ళీ టిఫిన్ తిన్నా వన్ అవర్ టూ అవర్స్ కి మళ్ళీ లంచ్.
ఒకసారి చేసి పెడితే అదే మూడు పుట్లకు ఉండద్దు. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ గొట్టి మా చేసినా కానీ మార్నింగ్ ఒకటి ఒకటి మళ్ళీ నైట్
అవి ఎన్ని ఎన్ని డిషేస్ అయితయి ఎన్ని బౌల్స్ అయితయి.
నేను తక్కువలోనే వాడుకుంటాను అక్క. ఎక్కువ అది ఇది అన్ని వాడేసి పెట్నాం అనుకో మనము క్లీనింగ్ చేసుకోవాలగాని
అదే నేను కూడా అంతే అన్ని పైననే పెట్టేస్తా మే న్ అవసరం ఉన్నయని తీసుకుంటా. ఏమన్నా పెద్ద ఫంక్షన్ అయినా చుట్టాలు ఎవరైనా ఎక్కువ వస్తే తీస్ త
నార్మల్ గా వాటికి మాత్రం నాకు కిందనే ఉంటయి చేసేసుకుంటను. ఒక బౌల్ తీసుకున్నా అంటే ఏయన్నా వాటర్ పట్టి పెట్ ట్టుకోవడానికి ఎయన్నా వాష్ చేసుకోవడానికి అందుకు ఆ బౌల్ యూజ్ చేసుకున్నా అనుకో అది కడిగేసి తర్వాత ఏదే దేనికైనా యూజ్ చేసుకుంటాను. ఇంకా అన్ని వాడినాం అనుకో పండుగ కూడా అన్ని బోగులు
బౌల్స్ అన్ని ఒకటేసారి క్లీన్ చేస్తా అయితే టీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కదా అలా ఇప్పుడు మా పిల్లలు ఏమన్నా తిన్నాక తాగిన ఏ గ్లాస్ తోటి ఏది తాగిన అన్నీ అందులోనే ఎసేస్తారిగా.
ఉ
ఎన్ని అయితయి అంటే అన్ని బౌల్స్ అయితయి ఇకా.
ఆ
జాద
ఇంగ టి తగి అవి తినేవి అంటే అయితావి ఇంగ ఏమైనా వాడుకోవడం చేయడానికి ఫస్ట్ వాడుకుంటున్నప్పుడు మాత్రం కొంచెం చూసుకొని చేసు ఒక బౌల్ తీసుకొని వాటితోనే వాటర్ పట్టుకొని క్లీనింగ్ చేసుకొని వంట చే వేస చేసేంత వరకు తర్వాత ఏదన్ ఆ గంజి ఎలా పోయాడనో వాటితోనే క్లీన్ చేసింటాను కదా ఆల్రెడీ బౌలు అందులో ఆడేస్తాను అన్ని వాడాలంటే మళ్ళీ కడగాలన్నా ఇబ్బంది
అవును కడగాలన్నా ఇబ్
హ్మ్ మళ్ళీ అన్ని కడగాల వాళ్ళ పెట్టాలా మళ్ళీ ఈ ఆ పని ఈ పని ఉంటుంది చేసికోవాలంటే ఇబ్బంది వేస్తుంది అనేసి నేను ఒకటి రెండు బౌల్స్ వాడుకుంటాను అన్ని వాడాలంటే కష్టం. ఏదన్నా పోపుబెట్టాలం ఎ ఎన్నిదళ్ళ కాల్లో చెప్పు ఐటమ్ చేసేసేటప్పుడు అర్థం అయితుంది కదా
ఇప్పుడు కాదు ఫ్రై ఐటమ్స్ అంటే ఇంగ సాంబార్ వేస్తే ఈ రోజు చాలా వడ్డాయి మళ్ళీ వట్టి సాంబార్ తినరు అందులో పాపడాలు ఎగ్ అనీ అబనీ వెయము
ఫస్ట్ పాపడాలు ఎంచి తర్వాత సాంబార్ తిరువాత పెటేసిన ద
నేను అలా నేను అలానే చేద్దాం అనుకున్నా అసలు మర్చిపోయినా ఇగ నేను పాపడాలు ఏం చేసుకొని మళ్ళీ అందులో ఆమ్లేట్ ఏసేసిన ఇగ
పోప్పు పెట్టిసుకొని కావంటే అందరు ఎట్లాయినా ఆమ్లెట్ వేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ దాంతో పోప్ పేటి మళ్ళీ ఆమ్లెట్ వేసి మళ్ళా పాపడాలు ఏదమని అ దాన్ని మూడు సార్లు కడగలి గినను
అబ్బో మళ్ళీ టీ మిల్క్ బౌల్ అయితే ఎ అసలు కడగడం చాలా అయితుంది
హు ఉ
చాలా కష్టం ఇంకా మార్కెట్ కి నువ్వే వెళ్తావా లేకపోతే ఎవరితోనేల్
లేదు కుదుర్తే సండేస్ టైమ్ లో కానీ ఏదన్న నార్మల్ డేస్ లో ఈవినింగ్ టైమ్ లో నేను మా ఆయన వెళ్ా త్తము ఇంకాలే ంటేనా వాళ్ళు అందుబాటులో లేకపోతేనా ఇంటి దగ్గరికి వస్తాయి కూరగాయలు
వన్ వీక్ సరిపడ్
బండి మీన్ ఆ ఆ బం డి మీద వస్తాయా రోజు రో రోజు స్త వతానే ఉంటాది హ్మ్ డైలీ వెస్తాను అ ఫ్రెష్ గా ఉంటాయి ఏది కావాలంటే అది తీసుకొని చేసుకోవచ్చు అన్ని అన్ని అనుకోకున్నా గాని
ఆ రావు వచ్చినా బాగుండయి అసలు మళ్ళీ ఎక్కువ కాస్ట్ చెప్తారు
కాస్ట్ ఏముండవు నర్మలుగానే ఏమంటాడు నార్మల్ గానే అక్కడే రేట్ ఎంత ఉంటాయి ఇక్కడ కూడా రేట్ అంతే ఉంటాయి అక్క
హు
మళ్ళ అట్ట కాస్ట్ ఎక్కువ చెప్పేది ఏం లేదు ఆడైతే కొన్ని అవి అవి కలిప్ చెప్పేసి ఉంటాయి ఈడైతే ఒకే ఐటమే ఉంటాయి అంటే కొన్ని మిగిలిపోయినవి కూడా ఇందులోనే కల్పిస్తారు ఏదన్న కూరగాయలు ఉన్నా కానీ ఈణ తే చ్చేకి ఏం లేవు ఫ్రెష్ గానే ఉండై ఇక రోజు వస్తాడు కాబట్టి ఏది ఒక రోజుకి తీసుకున్నా మరుసటి రోజుకి మళ్ళీ వస్తాడు కాబట్టి తీసుకోవచ్చు నువ్ గని లేదు అందుబాట్లో అనుకున్న ఇప్పుడు ఒకే రోజె వాడం సరిపోయేన్ తీసుకున్నామంటే సరిపోతాయి
అసలు ఫ్రెష్గానే ఉండాలి ఫ్రిడ్జ్ లో వాడిన వెజిటేబుల్స్ వాడొద్దు కదా
ఆ ఇ
కానీ మనకి అవేవి కాకుండా మేమైతే, వన్ వీక్ సరిపడా చేస్ కొంటాము, సామాను కూడా ఇంటి ఇంటికి కావాల్సిన సరుకులు కూడా, వన్ మంత్ సరిపడా తెచ్చుకుంటాం ఇగ ఒకటేసారి, ఊక్ ఊకె వెళ్ళక్ కుంటాం ఆయిల్ అయినా, పప్పులైనా, గ్రాసరీస్ ఏవైనా. మీరు?
ఉమ్ అ. మేమ్ అలానే తెస్ తెస్తాం కొన్ని ఎక్ కువనే తెస్తమ్. ఆ ఏమన్నా కంది బ్యాగ్లు ఇలాంటివి ఐతేనే ఒక ఫ్ చెనక్కాయ పప్పులు. క ఫైవ్ కేజీస్, త్రీ కేజీస్ తీసుకున్నామంటే అవ్వే ఉంటాయి.
ఉమ్ ఇంకా మిగితయి ఒకటే సారి షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటే
షాప్ కు వెళ్ళం అక్క నార్మల్గా ఏదన్నా ఒకటి రెండు లేకపోతేనే షాప్కు పోయి తెచ్చుకునేది కానీ ఆమె మొదగల్ అన్నీ ఒకేసారి తెచ్చు కొంటమ్మ.
ఉమ్ మేము కూడా అంతే, అన్ని ఒకటేసారి తెచ్చుకుంటం. దాదాపు బ ఇగ మిల్క్ ను, ఒక వెజిటేబుల్స్ తప్ప అన్ని. అన్ని బ్యాగే అన్ని ఒకటేసారి తెచ్చుకుంటాం.
ఇంక చింతపండు అంటే కొనేది ఏం లేదు. మాకు, చెట్టుకు ఇ చెట్టుకుంటుంది.
ఆ
ఇంకా కంది బ్యాండు. ఉమ్ శనగలంటే నార్మల్గా ఎప్పుడు ఏదైనా స్వీట్ చేయడానికే శనగి బ్యాగులు వాడేది. నా కంది బ్యాగులు, చెనక్కాయ పప్పులు ఇవనేయే కొంచెం ఎకువ ఇట్టం. అ నాక్ ఉ మొన్న తెచ్చామక్క, మళ్ళీ తీస్ రావాలి ఇంకా.
మళ్ళీ తీసుకురావాలై పొయినయా?
ఉమ్ అయిపోలేదు, ఉన్నాయి. కోవ స్వీట్ చేయడానికి, బెల్లం అనేది అయిపోయిందా? అంటే, బెల్లం అంటేనా రోజు కాపీకి, చక్కర యూజ్ చేయకుండా బెల్లమేయి వాళ్ళు
మీరు బెల్లంతోనే కాఫీ చేసుకుంటారా?
అల్లంటి చేస్త అల్లం వేసి ఆలు కులు ఏవి ఉహు యాలుు వేసి చేసుకుంటార కాఫీ బెల్లం వేస్తారు బెల్లము అది హెల్త్ కి మంచిది. చక్కెర వద్దు అనేసి చక్కర వాడరా బెల్లమే వాడ కదా
ఊ
ఏనా శుగర్ ఉన్నాగానే కు కంట్రోల్ అవుతుంది బెల్లంతో. ఉమ్ కొంచెం చెక్కర కాని, ఏదన్నా? తిన్నా చ్ లేంది కూడా పే చేస్తుంది. ఎల చెప్ చె షుగర్ అనేది ఎక్కువ వాడకూడదు. బెల్లం వాడితేనే మంచిది.
అవును ఎక్కువ బెల్లన్నె యూజ షుగర్ అంత మంచి యాది హెల్ది కైయినా
ఊ బెల్లం తో చేసిన టి పిండి బంటారు కానీ అవి కూడా తిన్నా మంచిది హెల్త్ కు
అవును
ఊ హ
బెల్లం అంటే ఇక ఐదనే కదా
ఆ
ఊ హెందికి బెల్లం షుగర్ రెండుతో రెండు వాటితోనే తయారయితాయి. కానీ షుగర్ ఏమో హెల్దీకి మంచిది కాదు, బెల్లం ఏమో హెల్దీకి మంచిది కదా.
షుగరు అవి బెల్లము రెండు ఒక దాంతోనే ఎన తయ అవుతాయి సపరేట్, సపరేట్ కదా నీకు బెల్లం ఏనదో తయారవుతుది ఇది ఏది చెరుకు గడ్డలు ఉంటాయి కదా వాటితో తయారవుతాయి షుగరు తెలీదు కాని ఎహ్ మీరితో తారుతున్న వాడు తంటే ఏ ప్రర్తం అవుతుంది ఇద ఎ ఆ తెలిదక్కా షుగర్ వ
నేను అనుకుంటున్నా.
షుగరు ఎమత్లిగానీ ఏ బెల్లం మాదిం
శషుగర్ నేన్ శుగర్ కేన్స్ చెరుకు గల్ అవును దేనింతో తయారు చేస్తారు మరి
ఏమో పక్క నువ్వు చెప్పేది ఒకటి అన గలి నేను అవును నేన్ కూడ తెల్సుకోవాలి
అంది లేవడం మండడం మీదే అతుంది కదా అవును పని ఉండి వర్క్ ఉంటే ఉం అంతే ఎన్ని మనం ఎంత జాబ్ చేసిన ఎన్ని జాబ్ చేసిన ఆహా ఇంట్లో పని మాత్రం మనమే చేయాలి
అవును ఎంత ఏనాది చేయాల్సింద ఎక్ ఇంగ ప్రతీది
మనకంటూ ఉండది ఇగ కదా.
అ నచ్చినవి ఉండవి ఇష్టం మోచ్చనట్ ఉండలు
ఉండలేం మనం అంతే అయిపోయిందిక
ఉం అన్ని వదులుకోని ఉం ఊమ్ ఓకే